ఆ
హలో
ఆ
ఏంటమ్మా బిజీ అయిపోయావ్ ఫోన్ చేసినా ఎత్తట్లేదు ఈ మధ్య
బా అంత సీన్ లేదురా ఫోన్ సైలెంట్ లో పడేసి పడుకున్నా ఇప్పుడే లేచి చూస్నా చెప్పు ఏంటి విశేషాలు
ఏం విశేషాలు ఉన్నాయి రోజువ రొటీన్ లైఫ్ కదా కాకపోతే ఈ రోజు వాతావరణం చాలా బాగుంది నీతో కొంచెం మాట్లాడాలి మాట్లాడక చానా రోజులు అయితుంది కదా అందుకే ఫోన్ చేసా మాట్లాడాల అనిపించి
అవునురా నిజమే ఇద్దరం కలిసి మాట్లాడి దాదాపు ఒక నెల రోజులు దాటిపోయింది అనుకుంట ట కదా సమయమే దొరకట్లేదు అసలు మన ఇద్దరం మాట్లాడుకోవడానికి
అవునవును అప్పట్లో రోజుకు ఒక పది పదిహేను సార్లు మట్లాడుకునేటోళ్ళం ఇప్పుడు వారానికి ఒక్కసారి మాట్లాడడమే కష్టం అయిపోతుంది ఇక మన లైఫ్ చాలా బిజీ అయిపోయింది కదా
ఆ బిజీ అయిపోవడం ఏంటి పూర్తిగా మారిపోయింది బాధ్యతలు పనులు దేనికి టైం దానికే సరిపోతుంది సరే కానీ ఈరోజు ఖాళీగానే ఉన్నావా ఫోన్ చేసినావు మరి
ఈ రోజు వీకెండ్ కదమ్మా ఆఫ్ ఇచ్చారు అందుకే ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని నాకు ఇష్టమైన టీ తాగుతూ టీవీ చూసుకుంటూ నీకు ఫోన్ చేసా అక్కడ ఎలా ఉంది మరి వాతావరణం
ఇక్కడ కూడ చాలా బావుంది కానీ పొద్దటి నుంచి మేఘాలు పట్టేసి ఉన్నాయి ఎప్పుడు వర్షం పడుతుందా అని చూస్తున్న ఆకాశం వైపు ఇలాంటి టైమ్ లో వేడి వేడి బజ్జీలు తింటే సూపర్ గా ఉంటది కదా
అబ్బా గుర్తుచెయకమ్మా ఇక్కడికే గుర్తొస్తే తినాలి అనిపిస్తుంది నాకు అసలే ఈ మధ్య బయట ఫుడ్ తినడం తగ్గియమని ఇంట్లో మా అమ్మ మా అక్క చాలా వార్నింగ్ ఇస్తున్నారు
అవునా ఎందుకు ఏమైంది ఏమైనా హెల్త్ సమస్యనా
ఏం లేదు గాని ఈ మధ్య కొంచెం బరువెక్తున్నా చాల వెయిటై వెయిట్ గెయిన్ అయినా ఓ శారీరక శ్రమ అస్సలు లేదు కదా ఆఫీస్ కి వెళ్ళడం ద్వారా సో రోజంతా కంప్యూటర్ ముందు కూర్చోవడమె సరిపోతుంది అందుకే కాస్త డైటింగ్ చేద్దామని ఇగ ఇగ నేనే ఫిక్స్ అయిన
మంచి నిర్ణయం రా ఆరోగ్యం ముఖ్యం కదా కానీ డైటింగ్ అంటే ఆకలితో అల్మటించడం కాదు సుమా మంచి పౌష్టిక ఆహారం తీసుకో అలాగే కాస్త వాక్ వాకింగ్ లేదా రన్నింగ్ లాంటివి మొదలు పెట్టు సరేనా
ఉం అవును రేపటి నుండి ఖచ్చితంగా పొద్దున్నే లెవ్వాలని డిసైడ్ చేసుకున్న అ లేచి వాకింగ్ వెళ్ళాలని ఆ అలారం పెట్టుకున్న కానీ పొద్దున్న లేవడం పెద్ద టాస్క్ లాగా అయిపోతుంది
హ హ నీ గురించి నాకు తెలువదా చెప్పు కాలేజ్ ఉన్నప్పుడే తొమ్మిదింటికి లెసడు అంటే ఎనిమిదిన్నరకు లేచేటోనివి ఇప్పుడు పొద్దున్నే లేస్తావు అంటే నమ్మాల నేనిగా
ఉం పాత రోజులు గుర్తు చేసుకో చేసుకోరా చేసుకోమా ఎప్పట్లో రోజులే వేరు అసలు ఇలాంటి టెన్షన్లు ఉండేవి కావు అసలు హ్యాపీగా ఫ్రెండ్స్ తో తిరగడం బయట తిరగడం మంచిగా బయటకి ఔటింగ్ వెళ్ళడం అది ఒక గోల్డెన్ పీరియడ్ ఆ టైమ్ లో
నిజమే రా అప్పుడు మన దగ్గర అసలు డబ్బులు ఉండేవి కావు కాని మనకు కావాల్సినంత టైం అయితే ఉండేది ఇప్పుడు చూడు మన దగ్గర డబ్బులు ఉన్నా కూడా ప్రశాంతత లేదు సమయం లేదు రెండు కరువయిపో పోయాయి కదా
అవునవును ఎంత నిజం చెప్పావు అప్పట్లో ఓకే ఓక బైక్ ఉండే మా మీ ఫ్రెండ్స్ అందరినీ కలిసి ముగ్గురు నలగరం కలిసి ఊరంతా తిరిగేవాళ్లం జేబులో వంద రూపాయలు ఉంటే ఎన్నో దొరికేవి ప్రపంచాని గేలిసినంత ఫీలింగ్ ఉండే ది అప్పట్లో
అవును ఆ వంద రూపాయలతోనే సినిమా చూసి హోటల్కి వెళ్ళి రాత్రికి మళ్ళీ ఆ వంద రూపాయలలో చాయ్ కూడా తాగేటళం ఇప్పుడైతే వంద రూపాయలు ఉంటేంది దేనికి కూడా సరి పోట్లేదు కనీసం ఒక మంచి కేఫ్ కెళ్లి కాఫీ తాగుదాం అంటే కూడా రెండు వందల కేక్ ఎక్కువ చెప్తున్నారు
కాలంతో పాటు అన్ని మారిపోతాయి ద్రవ్యోల్బణం అంటారు కదా సరేగాని ఈ మధ్య మేము మంచి సినిమాలు చూసినా ఓటిటీ లో గానీ బయటగానీ ఎక్కడైనా
ఆ ఈ మధ్య అంటే ఒక వన్ మంత్ ముంద అట్లా చూసినా ఒక సస్పె సస్పెన్స్ థ్రిల్లర్ సిరీస్ చూసినా బట్ చాలా బాగుంది కద చాలా గృత్యంగా కూడా ఉంది నీకు కూడా ఖాళీగా ఉంటే చూడు నేను లింక్ పంపిస్తా
ఆ పంపించు పంపించు నాకు సస్పెన్స్ థ్రిల్లర్ అంటే చాలా ఇష్టం అలాగే ఈ వీకెండ్ ఎలాగో ఖాళీనే కదా చూసేస్తాను చూసి కూడా చాలా రోజులు గ్యాప్ వస్తుంది నాకు కూడా ఈ మధ్య సస్పెన్స్ మిసకాలు చూడడం చాలా అలవాటు అయిపోయింది
అలాగే పంపిస్తా కానీ ఎక్కువసేపు స్క్రీన్ అయితే చూడకు మరి ఆల్రెడీ కళ్ళు అలచిపోతున్నాయి అని అంటున్నావు కదా మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ ఉండు సరేనా
అవునవును డాక్టర్ కూడా అదే చెప్పిండు మొన్న కలిసినప్పుడు ఆ ప్రతి ఒక ట్వంటీ మినిట్స్ గాని ముప్పై నిమిషాలకు గాని ఒకసారి ఫోన్ పక్కన పెట్టేసి కళ్ళు కొంచెం రెస్ట్ ఇయ్వమన్నారు దాన్నేదో రూల్ అంటారంట నాకంత గుర్తులేదు ఇప్పుడు
ఆ నాకు తెలుసు అది ట్వంటీ ట్వంటీ ట్వంటీ రూల్ అనుకుంటా నేను కూడా దీని గురించి ఎక్కడో విన్నాను అయితే నువ్వు దాని ఫాలో అయితున్నావు అన్నమాట
మొదట్లో రెండు రోజులు చేసాను ఆ తర్వాత మళ్ళీ పనులు బిజీలు మల్ల బి జీలో మర్చిపోతున్నా మనకి ఏదైనా రెండు రోజుల ముచ్చటే కదా
అట్లా నిర్లక్ష్యం చెయ్యకురా ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఉండాలి కదా సరే ఇంట్లో వాళ్లంతా ఎట్లున్నారు మరి ఏం చేస్తున్నారు అక్క అమ్మ నాన్న అందరు
అందరు ప్రజెంట్ అయితే బానే ఉన్నారు ఉమ్మ్ నాన్న వ్యవసాయమే అమ్మాను వ్యవసాయమే చేస్తున్నారు ప్రజెంట్ అయితే అందరూ క్షేమమే మీ ఇంట్లో వాళ్ళంతా ఎలా ఉన్నారు మరి అత్తమ్మ మామయ్య బాగున్నారా అందరూ
అందరు సూపర్ రా కాకపోతే ఈ మధ్య నాన్నగారికి కాస్తా మోకాల్లనొప్పులు ఎక్కువ అయ్యాయి నడవలేకపోతున్నారు సరిగ్గా అంటే వయసు పై పడుతుంది కదా ఆ మాత్రం సమస్యలు య ఎవరికైనా తప్పవనుకో
ఉమ్మ్ అవునవును పెద్దవాళ్ళకి ఈ నొప్పులు చాలా ఇబ్బంది పెడతాయి మంచి డాక్టర్ని చూపించు వీళ్లైతే ఫిజియోథెరపీ లాంటివి కూడా ఏదన్న ఇస్తే బెటర్
ఆ చూపిస్తున్నాం రా ఆల్రెడీ ట్రీట్మెంట్ కూడా నడుస్తుంది కాస్త తగ్గింది అన్నారు చూద్దాం ఇగ
సరే సరే ఇంకేంటి మరి విశేషాలు ఈ మధ్య ఏమైనా కొత్త స్కిల్స్ నేర్చుకున్నావా ఆ ఆఫీస్ వర్క్ కాకుండా ఏదైనా
నేర్చుకోవాలని ఉందిరా కానీ టైం మేనేజ్మెంటే అస్సలు కుదరట్లేదు ఒక ఆన్లైన్లో కోర్సు‌లో జాయిన్ అయ్యాను ఒక వన్ వీక్ ముందు బట్ ఆ వన్ వీక్‌లో ఒక్క క్లాస్ కూడా విన్లేదు అసలు ఎట్లా ప్లాన్ చేసుకోవాలో అర్థం అవ్వట్లేదు
ఇగ నా పరిస్థితి కూడా అంతే ఉంది ఏదో ఒక కొత్త విష నేర్చుకోవాలని తగతగాలాడుతా ఒక ఆన్లైన్లో ఏదో ఒక కోర్స్‌లో జాయిన్ అయితా ఆ వారానికి నేను కూడా ఒక్క క్లాస్ కూడా విన్లేకపోతున్న ఇగ బెడ్ ఎప్పుడు ఎక్కుదామా అనిపిస్తా ఉంటది ఎప్పటికిీ ఇగ ఆఫీస్ నుంచి రాంగానే
మన జనరేషన్ సమస్యే ఇది రా మెంటల్ స్ట్రెస్ ఎక్కువైపోతుంది అందుకే మనం అప్పుడప్పుడు ఖాళీ ఉన్నప్పుడు ప్రకృతి దగ్గరికి లేదంటే ఇట్లా పార్క్‌లా దగ్గరికి వెళ్తే మనసు కూడా చాలా ప్రశాంతతాంగా ఉంటుంది
అవునవును మనం అందరం కలిసి కాలేజ్‌‌లో టైంలో ట్రిప్పులకి ఎళ్లిన టు ఒక ట్రింప్ల ట్రిప్ ప్లాన్ చేస్తే బాగుండు అనిపిస్తుంది నాకైతే ఈ హైటెక్ ఆఫీసు లైఫ్ గడిపే బదులు కొన్ని రోజులు అందరం కలిసి ప్రయాణం చేస్తే ఆనందంగా ఉంటుంది అనుకుంటున్న
అబ్బా చాలా మంచి ఐడియారా ఒక రెండు మూడు రోజులు ఎటైనా వెళ్ళొస్తే బెటర్ ఫోన్లు పక్కన పడేసి ప్రశాంతంగా గడపొచ్చు మిగతా ఫ్రెండ్స్‌ని కూడా ఒకసారి కాల్ చేసి కనుక్కుంటే బెటరేమో కదా
ఉమ్మ్ నేను ఖచ్చితంగా అనుకుంటా ప్లాన్ ఎస్తా కానీ మనోళ్ళ గురించి తెలిసిందేగా ఇయన్నీ ప్లాన్ వేసి ప్లాన్ వేసేటప్పుడేమో అందరు వస్తాం వస్తామని అంటారు తీరా దగ్గర డేట్ దగ్గరకి వచ్చేరికి ఈ ఒక్కొక్కరు ఒక్కొక్కరు కారణం చెప్పి ఎస్కేప్ అయితనే ఉంటారు
హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అదయితే మన గ్రూప్లో ఇప్పటి వరకి మనం వెళ్ళిన దాని కన్నా క్యాన్సల్ చేసిన ట్రిప్సే కదా ఎక్కువ ఉన్నాయి
అవును అయినా సరే ఈసారి మాత్రం కొంచెం గట్టిగా ట్రై చేయ్యాలి ఎవరైనా రాకపోయినా కనీసం ఒక మనమిద్దరం ఒక ముగ్గురమైన వెళ్ళాలి ఏమంటవ్
సరే వెళ్దాం నేనైతే రడీ నువ్వు కూడా డేట్ చూడు నీకెప్పుడు వీలయితదో చెప్పు నేను కూడా దాన్ని బట్టి ప్లాన్ చేసుకుంటా మరి
సరే సరే క్యాలెండర్ చూసి నేను నీకు రేపు మెసేజ్ చేస్తా అన్నట్టు ఈ మధ్య నువ్వు పుస్తకాలు చదవడం పూర్తిగ ఆపేసావా అప్పట్లో కాలేజీ రోజుల్లో మంచి లైబ్రరీ మెయింటైన్ చేసే వాడదానివి అ వేపు చేసేదానివి కదా
అవును ఆ అలవాటు చాలా వరకు తగ్గిపోయింది ఇప్పుడు అంతా సోషల్ మీడియా రీల్స్ షార్ట్స్ అయిపోయింది పుస్తకం పట్టుకుంటే ఐదు నిమిషాలకే నిద్ర వచ్చేస్తుంది నాకు మరి
నిజమేనమ్మా ఈ రీల్స్ మన టెన్షన్ మొత్తం స్పానే పూర్తిగ తగ్గించేసాయ్ అసలు ఒక అప్పుడు గంటలు తరబడి నవలలు బుక్కులు అన్నీ చదివేటోళ్ళము ఇప్పుడు ఒక పది నిమిషాల్లో ఒక నిమిషం వీడియో గాని పూర్తిగా చూడలేకపోతున్నాం
అవును ఇది చాలా ప్రమాదకరమైన మార్పు కదా అందుకే నేను ఈ మధ్య మొబైల్ స్క్రీన్ టైమ్ కూడా లిమిట్కి పెట్టుకున్నాను రోజుకు రెండు గంటల కంటే ఎక్కువ వాడకూడదని రూల్ పెట్టుకున్నా దాని కోసం వేరే యాప్స్ ఇన్స్టాల్ చేసుకున్నా
మంచి పని చేసావ్ నేను కూడా ఆ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి అసలు టైం ఎలా వేస్ట్ అవుతుందో కూడా అసలు అర్థమవుతది నాక్
అవున్రా ట్రై చేయ్ నువ్వు కూడా మొదట్లో కొంచెం కష్టంగా అనిపిస్తది ఫోన్ వాడాలనిపిస్తది కానీ తర్వాత తర్వాత అదే అలవాటయిపోతది ఆ మిగిలిన టైం లో ప్రశాంతంగా ఏదైనా ఆలోచించుకోవచ్చు లేదా మనకి ఇష్టమైన పనులు ఏమన్నా చేసు ఉంటే ఎసుకోవచ్చు కొత్తగుడేమనున్నా నేర్చుకోవచ్చు
ఉమ్ సరే ఖచ్చితంగా ట్రై చేస్తా అన్నట్టు మరి నిన్న నాని నైట్ ఏం తిన్నావ్ మరి
నేనా ఈ మధ్య కొంచెం లైట్గా తింటున్నా. నైటు పాల్తాగి పడుకున్నా ఏం తినలేదు. నువ్వేం తిన్నావ్ మరి
నేను నేను కూడా తగ్గించిన నైట్ టైంలా రోటీ పప్పు తిన్నాను రాత్రిపూట రైస్ తగ్గించేశాను మొత్తానికే
మంచిదేగ రాత్రిపూట తేలికపాటి ఆహారం చాలా మంచిది సరేగాని చాలాసేపు మాట్లాడాం గదా నీకు ఇంకేమన్నా పనులున్నాయా మరి
ఏం లేదు నీతో మాట్లాడమే పెద్ద పని ఇవాళ అందుకనే టైం వీలు చేసుకుని మరి నీకు కాల్ చేసాను మన్సు తాలా తేలికగా అనిపిస్తుంది ఇప్పుడు. పాత జ్ఞాపకాలన్నీ గుర్తొచ్చాయి.
నా కూడా అలాగే అనిపించిందిరా అప్పుడప్పుడు ఇట్లా మాట్లాడుకుంటూ ఉందం మనం ఫోన్ జే పెట్టేయకుండా ట్రిప్పు ప్లాన్ మాత్రం మర్చిపోకు
ఉమ్ మర్చిపోను కానీ మనది అప్పటిది పాతది మన కాలేజ్ ఫ్రెండ్స్ది గ్రూప్ ఏమైనా ఉందా
గ్రూప్ అంటే అప్పట్లో నన్ను యాడ్ చేసిర్రు గానీ నేనే మళ్ళ ఇంట్రెస్ట్ లేక లెఫ్ట్ అయినా బట్ కొంత కొంత మంది నెంబర్లు ఉన్నయి నా దగ్గర
నేను కూడ ఈ మధ్య కొత్త మొబైల్ తీస్కునుండే ఆ పాత గ్రూప్లన్నీ ఎళ్ళిపోయినయి అయితే మనం ఒక ప్లాన్ చేద్దాం మనం మళ్ళీ ఒక గ్రూప్ క్రియేట్ చేద్దాం ఏమంటవ్
ఆ చేద్దాం అప్పట్లో గ్రూప్లో ఒకసారి నేను చూసినా గెట్ టుగెదర్ అని పెట్టిర్రు జరిగిందా నీ కేమన్న తెలుసా దాని గురించి
లేదు లేదు అప్పుడు ప్లాన్ ఏసాం గానీ ఇగ లాస్ట్కి క్యాన్ చెప్పిన కదా మనం ప్లాన్ లేశినా గన్నా ఫెయిల్ అయినయి ఎక్కువుంటయని ఇగ అది కూడ దాంట్లో లిస్ట్లో కలిశిపోయింది
అంటే ఎందుకు ఎవరు రానన్నరా లేకపోతే ఏమైంది రీజన్
వస్తా అన్నరు డేట్ దగ్గరకి ఒచ్చేసరికి మల్ల అందరు ఎస్కేప్ అయిపోయిర్రు ఎవరు బిజీ అల్లే కాలేజ్ అయిపోయింది కదా ఇగ జాబ్ లైఫ్ బిజీ అయిపోయారు ఇప్పుడు మాత్రం అసలు మర్చి పోకు రేపు అందరి మె సేజ్ నేను పెడతాను నువ్వు కూడ మెసేజ్ పెట్టు వీలైనందరిని గ్యాదర్ చెయ్
ఉమ్ సరే నువ్వు కూడ మరి జాగ్రత్త ఇంట్లో వాళ్ళని అడిగానని చెప్
ఉమ్ సరేనమ్మ తప్పకుండ సరే మరి బాయ్
ఉమ్ బాయ్